ఎమో.
ఆ హాయండి
హాయ్ అండి ఎలా ఉన్నారు
ఆ బాగున్నా మీరు బాగున్నారా
బావున్నా అంటి అవునా అండి బాగున్నం మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నాం ఇప్పుడే తిన్నాం అన్నం
అవున అంటీ ఇంత తొందరగాన ఏంది ఆండి ఈరోజు స్పెషల్
ఆ ఈరోజు స్పెషల్ అంతా ఏం లేదు బెండకాయ
అవునా
టమాటా ఇంకా తోట కూర చేసినా
అవునండి సేమే మేము కూడా మధ్యాహ్నం తోటాకూరనే వండినాం ఈరోజు
అవునా
కాదండి ఇంకా తినలే ఈరో మా అత్తమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు వచ్చిండ్రు
అవున
పార్టీ ఉన్నది
పార్టీ ఉందా అందరు కలిసి ఉన్నారు
ఆ రంజాన్ అయింది గాద ఇగ ఈరోజు కలవడానికి వచ్చిండ్రు వాళ్ళు
ఓహో పండుగైతే అందరు అస్ స్తారు కలుస్తారు పోతారు ఆ బాగా అయింది మంచిగా అయింది ఇప్పుడు ఎండలు గూడా అంతా లేకుండే గాదా ఫాస్ స్టింగ్ళ్ళు గూడా మంచిగా అయింది
ఈ ఎండలు కొంచెం ఉండే లేదండి ట్వంటీ టూ అనుకుంటా
ఆహా ఇగా పోనైయ్ పోయినయ్ హుమ్ హు మ్ మరి ఏం కర్రీ చేసిండ్రు ఈరోజు
ఈరోజు అండి రైస్ చేసినాం సాదా రైస్ ఇంకా చికెన్ అండి తుంది మా మమ్మీ
అవునా
హుమ్ చికెన్ కూర చేసినం ఇప్పుడే తాగి కూర్చున్నాం
మ్ హు
మీరేం చేసారు పండుగ రోజు
పండుగ రోజు షీర్ కుర్మ బిర్యానీ చేసుకున్నాం
అవునండి ఏ బిర్యానీ చికెనా మటన్
ఆ చికన్ ఎ ఆ నిక్ ఏమి ఇష్టం పల్లెటూరిష్టమా? సిటీ ఇష్టమా
గే సిటే కేనా పల్లెటూరు కూడా బాగానే ఉంటది గానీ
సిటీ అంటే బాగా ఇష్
ఎందుకంటే మంచిగా మంచిగా ఉంటాయి గాదా అన్ని దొరుకుతాయి అన్నట్
దొరుకుతాయ్ అవును ఇగ పల్ దొల్ల అంటే పీస్ఫుల్ ఉంటది గానీ దొరకవు ఏమి దొరకవు టైం కి దొరకవు
ఆ అదే ప్రాబ్లం
మ్ స్పోర్ట్స్ ఇష్టమా మీకు స్పోర్ట్స్ పోర్ట్స్ ఇష్టమా ఆటలు
ఆ ఆ ఆంత లేదు కానీ ఇగ ఆడ్తా అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ ఇలా
ఆ ఆంటీ
మా సైడ్ పిల్లలున్నరు అన్నట్టు టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ వాళ్ళు వాళ్ళు ఆడుకుంటే ఇగ అప్పుడప్పుడు ఇగ ఎక్కువ బయటికేళ్ళను గానీ ఇగ అప్పుడప్పుడు వెడ్ ఆడతా
ఆ స్కూల్లో ఆడుతుండేమో పార్టిసిపేట్ చేస్తుండు
స్కూల్ అయినాయి కాలేజ్ అయినాయి ఇగ ఇంట్లో ఉండి ఏం చేస్తం ఇప్పుడే బయటికేళ్ళాం ఇగ
ఆ
ఏం కొనుకున్నారు మరి బట్టలు
బట్టలా నేను చీరనీ కొనుకున్న శారీ ఉమ్ మీరు
ఆ ను డ్రెస్సె కొనుకున్న అండి
ఆహా ఉహు ఉన్నరా పిల్లలు
పిల్లల ఇంగ పడుకుంటా అన్నారు మా పిన్ని వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇద్దరు ముగ్గురు
మ్
పండుకుంటానవా
ఉ హు ఊమ్ ఇంకా వెథర్ ఎట్లా ఉండి
వెదర్ ఇది కొంచెం మంచిగానే ఉండి కొంచెం గాడ్పులా గాస్తుంది కానీ ఎండలు గూడా బాగానే ఉన్నాయి కదండి
బాగున్నాయి బాగున్నాయి ఎండలు
ఉ మ్
ఇప్పుడే ఇట్ల ఉంటే ఇగ మేలో ఎట్ల ఉంటాయో
అవునండి కూలర్లు కూలర్ ఉంటేనే ఇంట్లో ఉండొ చ్చు బయటకైతే అసల్ పోవాలి అనిపిస్తలేదు అంతా ఎండ ఉంటది ఆహ్ సన్ రైజెస్ మొత్తం పడు ఉంటుంది
ఆ ఏ వెదర్ అంటే ఇష్టం మీకు
ఆ కొంచెం కూల్గానే ఉంటే మంచిగుంటది
ఆ ఉహు
కూడా ఉండాలి గదా
ఆ ఉండాలి వెదర్ ఏమి ఇష్టం మీకు చలి కాలమా ఎండకాలమా వర్షాకాలం
అధికంగానే మంచిగుంటది అంటె కొంచెం అంటే కొంచెం సలిగొడ్తది ఎండక్ గుడ ఉంటది
ఆ ఎండ గుడా ఉంటది మంచిగుంటది ఈ ఎండాకాలంలో ఊమ్ ఎండాకాలం లో ఎండలు ఉంటయి వర్షాకాలం వర్షాలేవు ఉమ్ మ్
వెళ్ళొస్తమండి
మ్ కూరగాయలు అన్నీ తింటారా మీరు
ఆ తింటం
ఇది నాన్ వెెజ్
నాన్ వెజ్ గూడా తింటా గాని మటన్ ఎక్కువ తినను చికెన్ తింటా అప్పుడప్పుడు ఎక్కువ తినను మ్మమ్ అందరు తింటారు గానీ ఆ ఫిష్ తినను అండి
ఉ తినారా ఆ ఉమ్ ఒక్కొక్కళకి ఇష్టం ఉండదు అది
మమ్మీ వాళ్ళు తింటారు కానీ ఇగ నేను తినను అని ప తీసుకోరారు
ఆ మా బా మా బాబు కూడా తినడు ఫిష్ హు మ్
అవునా
ఇంకా ఎలక్షన్స్ ఎట్లా ఉన్నాయి మీ సైడ్
ఎలక్షన్ అయిపోనై కదా అండి
ఆ ఇట్లానే నడిచింది ఆ టెన్ డేస్ అయితే బాగా ఉంటుంది హు మ్ మీ సైడ్ మున్సీ
మాది లొల్లి లొల్లి ఉంటాఉండే మా సైడ్ ఎమ్ ఐ ఎమ్ అడిగండి
ఆహా ఏ ఎన్ పాట్
అడగాల్సింది
మ్మ్మ్ హ్మ
మీ సైడ్ అండి
ఇంకా ఏ కలర్ అంటే ఇష్టం మీకు
నాకు లవేండర్ కలర్ అంటే ఇష్టం
అవునా మ్
మ్మ్ నీకు
హు మ్మ్ ఇంకా చెప్పాలి
నీకు ఎమ్ కలర్ ఇష్టం
హలో నాకా పింక్
పింక్ ఆ ఎందు
హు మ్మ్ ఆ బాగుంటది కలర్ కలర్ఫుల్ ఉంటది ఆ ఇష్టమంటే ఇష్టమే ఇగ అన్ని ఈక్వల్ గానీ కొంచెం స్పెషల్ పింక్
అవునా చూస్తే మంచిగా అనిపిస్తది కదా అది ఎక్కువ గర్ల్స్ కి పింక్కే ఉంటది మెబ్బి
ఆ డ్రెస్ వేసుకుంటే కూడా మంచి
ఆ డ్రెస్ మేకప్ అలా పింకే బాగుంటది
టూర్ ఏ పిక్నిక్ ఏమైనా పోతారా మీరు
ఆహ అండి పోము పోతే అమ్మ వాళ్ళ ఇంటికి పిన్ని వాళ్ళ ఇంట్లో అంతే మేము కూడా ఎక్కువ పోము వాళ్ళేస్తారు ఎక్కువ
అవునా హు మ్ వర్క్ చేస్తారా ఏమైనా హౌస్ వైఫ్ ఎహ్నా మీరు
ఇప్పుడు అన్మారిడ్ మేలో ఉంది మారీడ్ మే త్రీ లో అండి ఆ
త్రీలోనా మేమ్ మరి అత్తమ్మ వాళ్ళు వచ్చిండ్రని చెప్పేరెంది
అత్తమ్మ అంటే మామయ్య వాళ్ళ వైఫ్కి అత్తమ్మనె అంటాం కదా
ఆ అవునవును అట్లా ఆ మేలుందా పెండ్లి
తిన
కాంగ్రజ్ మరి ఉమ్
అదే ప్రిపరేషన్ తీసుకుంటున కాబట్టి వచ్చిడ్రు వాళ్ళు కూడా ఉమ్ మరి పండుగండి వయ్ కల్సి పోయామని
ఫ్రూట్స్ తింటారా అన్నీ
తినను
ఫ్రూట్స్
ఫ్రుట్స్ తినను ఎక్కువ
ఆ
డ్రై ఫ్రూట్స్ ఐతే అసల్ తినను
మరి ఎట్లా అట్ల తినకుంటే
అంతే గానీ అన్నీ తినను ఇగ
ఉమ్ హు అన్నమే తింటది ఇగ
ఆ అన్నమే తింటా
హు హు
అన్నం రోటీ ఇగ తాయి రోటీ అలాంటివి
ఆ అవును అవును హ్మ్ ఎప్పటి దాకా తింటరు మరి అన్నం
మేమండి ఎయిట్ థర్టీ వరకె తింటం కనీ ఇప్పుడు కొంచెం లేట్ అయింది
ఆహ్ ఇగా చుట్టాలు ఉన్నారు గదా మ్ మ్ మీ ఇంట్లో మామిడి చెట్టు ఉందా
మా ఇంట్లో ఏమి చెట్టు లేదండి
అహా లేవా
మాకు ప్లేసే లేదు
అయ్యో
లేదండి
మ్
హలో
ఆ ఉన్నాయి మామిడి చెట్టుంది అది జామున్ చెట్టుంది
అవునా అండి నాకు పంపండి మరి
ఆ పంపిస్తా
పచ్చడి చేస్తారా మరి మీరు
ఆ
పచ్చడ చేస్తారా
అర్ధం అయితలేదు
మామిడి కాయ పచ్చడ చెస్
ఆ పచ్చడి చేసుకుంటాం మామిడికాయ
ఓహో
మీరు చేసుకుంటారా
మా చెట్లే లేవండి షాప్ నుండే కొనుకొని వస్
అవునా ఇంకా సరే అండి మరి